హలో
ఏమైంది
అయిది ఎంలేదులే కొట్టదికి అదే కట్టెను
అ
ఏమంటే మా ఇంట్లో ఇంత వరుకు రా అప్పుడు మేము చిన్నప్పటి ఇంకా ఇప్పడు వరకు మేము టీవీ కొనిందే లేదు మా జీవితంలో
ఆ
అన్ని ఎవరో ఎవరన్న ఇచ్చేదో ఏదో సెకండ్ హ్యాండో అంతే అంత ఇంట్రెస్ట్ లేదేమో మా ఇంట్లో టీవీకి అప్పుడు ఏమో చూసేదాన్ని గాని
మా డాడీతో అంత డబ్బులు ఉన్నా అప్పుడు మా డాడీ ఒక టీవీ తీసుకొని రాలిపోయినాడు ఒక వాషింగ్ మిషన్ తీసుకొని రాలేకపోయినాడు ఏమి చేయలేదు ఊరికే అంత డబ్బులు తీసుకుొని ఏం చేశాడో కూడా నాకు అర్థం కాదు
ఆ ఇంట్లో ఎట్ల అంటే ఎవరనా వస్తే వీళ్ళ ఇంట్లో టీవీ ఉంది అని అనుకోవాల అంతే ఊరికే దాంట్లోకి దానికి రీచ్ార్జ కావని కావ
ఆ
టీవీ యనట్ మీద టీవీ ఉందా లేద వీళ్ల ఇంట్లో టీవీ ఉందబ్బా పెద్దది ఉంది ఎల్ఈడి టీవీ పెద్దది ఉంది చాలు
మా అమ్మ వల్ల ఇంట్లో అయితే
మా అమ్మ అదే జియో సిమ్ తీసుకో నీ సిమ్ మీద ఆ వైఫై రూట్ యూజ్ అవుతుంది
నువ్వు తీసుకున్నావ లేద
తీసుకోవాలని అది ఏడైనా తీసుకోవచ్చ అంట నా టూర్లు అయినా ఏడైనా ఆధార్ కార్డు తీసుకో
అవును తీసుకోచ్చు
ఆ
నాది కర్ణాటకలో తీసు మా మామ చిన్నమా మా పేరు పైన తీసుకున్నారు అప్పుడు నేను ఇంకా మైనారని మా మామ ప ఆధార్ కార్డు పైన తీసుకున్నారు ఇంక అప్పుడప్పుడు చేసినప్పుడు వేరే వాళ్ళు నా పేరు అట్ల వస్తుందంట మా మామ పేరు వస్తుందంట మా మామ పేరు ఆ
తెలుసు తెలుసు తెలుసు
ఆ తెలుసు కదా నితిన్నో ఏ అదేంది బ్యాడ్ వర్డ్స్ అంతా వస్తుంది ఆ బ్యాడ్ వర్డ్స్ అంతా వస్తుంది ఫస్ట్ మార్ అంట
ఇది కూడ తెలుసు చెప్పల్సింటివి అరే బుద్తు అది మామ పేరు రా మా మామ పేరు మీదనే రా సిమ్ ఉండేది
అప్పుడు ఓహో అట్లాన అన్నాడు చదివే రాదు చదువు చదువురాని బుద్ధులు ఏం చేస్త
ఏంటిగో వాడింగాడ రేవాలదు సదువుతాండే
చదివేది అంతా వొచ్చు కానీ తుత్తర్లో ఫాష్ ట్టుగా ఏదో ఒట్ చదివేస్తాడు అది రాంగ్ అయింది
కా మ కాదు మనకది అనిపిచిందన్ క్ అది ప్రనౌన్సేషన్ అది కాకపోయిన మనం అదే అనుకో అదే అనుకోల్లా మనూ ఆ ల్ల ఉంద రీల్స్ రీల్స్ మహిమదంతా
అదె పదయ్యింది అయ్యిండదు అదే అనేస్గుంటడు
ఆడా సిమ్మెల్ ఏ ఉందా ఎన్నుందా
ఏముంది ఏం సెంటెన్స్ అది ఏం ప్రొనౌన్సయేషన్ అది ఆ అ అనగెందు అంత
మనకేంటి ఫస్ట్ థింగ్ మొన్న కనుక్కున్న ఇయ్యాల యిపోవాలంతే అమె గాద్ కాకున్నా కన్ అదయిపోల్ల
ఎంవున్నాడో మనిషి
ఉ
ఆ
నాది ఈ సిమ్ మా నాన్న పేరు మీది
ఆహ ఫస్ట్ సిమ్ నాది మా డాడీ పేరు పైనే ఉండిందది మా నాకొక సిమ్ము మా అన్నకొక సిమ్ము మా డాడీ అప్ ఆధార్ కార్డ్ పైన తీసుకొనోచ్చారా అప్పుడు నేను పియుూ జాయిన్ అయితున్నా మా అన్న బీటెక్ జాయిన్ అయితున్నాడా త్తేరికి రెండు సిమ్ముల్ తెచ్చిచ్చాడప్ప మా అన్నయ్ తి ఇంకా అదే వాడుతున్నాడ్ నెంబరు సిమ్ము నేనైతే నా సిమ్ అది నెంబరు ముందు నెంబరు అందరితోనూ అద్ దే ఉందని అంటే అందరికి ఇచ్చేసలేే నేను అప్పుడు పెద్ద నేను ఏదో పెద్ద ఈ మినిస్టర్ అన్నట్టు సోము వాళ్ళందరికి ఇచ్చేసాన్ న తెన్త్ ఫ్రెండ్స్ అందరికి మా మమ్మీకి అది అర్స్ తెలిసిపోయి వాళ్ళందరికి ఎందుకు ఇచ్చావ్ అద్ ఇద్ అన్ చెప్పి సిమ్ తీసి డన్ బిన్ లో వేసి డస్ట్బిన్ లో వేలే ఆ సిమ్ము తీసేయమన్ చెప్పి ఆ సిమ్ పాడేయ్ అన్ చెప్పి మా మామతో వేరసిమ్ము తెప్పిచి వేశారు వేశారా ఇదే అది ఇప్పుడు మాట్లాడుతున్న సిమ్మే అది ఆ ముందుసీమ్మ్ ఏమైంది శిరీన్ క్యో కొ బాయ్ ఫ్రెండ్ ఉండేవాడప్పట్లో అప్పుడు వాడు ఔ కాలేజ్ కొస్తున్నప్పుడు ట్రైన్ లో ఒస్తున్నప్పుడు వాడి ఫోన్ ఎవడో దొబ్బేశావు దొబ్బేసినాడు కాబట్టి వాడే ఆపాప ఎం చేసి నా సిమ్ కార్డ్ ఎత్తు కొన్ బొయ్యి నా పాత సిమ్ కార్డు వాడు ఫోన్ లో వా ఆ నా సిమ్ కార్డు వాడికిచ్చింది ఆ అట్లే ఉ మ్మా జూనియర్ పాపతో ఫోన్ ఆ పాపది పాత ఫోన్ ఉంటే అవు కొత్తది కొనుక్కుని ఆమె పాత ఫోన్ ఉంటే ఆ పాత ఫోన్లు నా సిమ్ కార్డ్ యేసి వాడికిచ్చి త్తింది వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి వాడ్ ఇంకా అదే సిమ్ వాడుతున్నాడు పాడేష్నాడో ఏం చేశాడో అద్ ఎవుడికి తెలి
ఉమ్మ్
అలా
సరిపోయింది
మా మమ్మీ వాళ్ళకైతే డస్ట్బిన్ లేేసినా అని చెప్పినా
నేను ఇది అన్ని పాన్ కార్డ్ కి బ్యాంక్ అకౌంట్ కి కాలేజ్ కి ప్రతి ఇదే ఉండేది
ఆ
ఇందా
నువ్వయినా ఎయిర్టెల్ తీసుకోకుండా జియో ఎందుకు తీసుకున్నా తూ జియో తీసు పోకుండా ఎయిటెల్ అంద తీసుకుొని
మన్ మం అప్పుడంత ఎయిర్టెల్ భాగిత్తది
అయ్యప్ప నాకైతే ఏమ ఏటలు నచ్చదు మా మమ్మీది ఎయిర్టెలె ఐ థింక్ మా మమ్మీ పోర్ట్ కు పెట్టుకుంది అనుకుంటా
నేను పెట్టుకున్నామా ఆలోచించి అయిన సిమ్ ఇది పాతది కదా సిగ్నల్ అంత ఇలా కొత్తది తీసుకుంటే కొంచెం ఫైవ్ జీ ఏదన్నా వస్తది
అది ఫైవ్ జి త్రీ ఎయిటీ లేకపోతే ఎంతో ఇస్తేనే అన్లిమిటెడ్ ఫైవ్ జి వస్తది
టూ మంత్స్ ప్యాక్ అలా వేసుకుంటా
ఎప్పుడో జాబ్ వచ్చినప్పుడు జాబ్ వచ్చేయాలీ ఈసారి ఐదు వేలు నాదనుకో నాది కాదనుకని వన్ ఇయర్కి
అయ్యో అంతా గూడ అవసరం లేదప్ప టూకే చాలనుకుంటా
ఇద్దరిదిరా
ఎవురిద్దరిది
ఇది ఊరి తెరుదు నా నా విశ్వన్
అట్లా నా హా హా
స అరే ఇప్పుడు నా ముందు ఒకడు పోయినాడు రా నాకు పిజి లో నుంచి అంటే ముందు ఉండే పీజీలో నుంచి స్కూటీలో హాఫ్ హాఫ్ వేసుకున్న డ్రైవర్స్త
నేను హాఫ్ అప్డు వేసుకునే పోయింది మొన్న రాజ గుంటకి
ఓ మీ మీస్స అయినారా
ఏ ఆర్నినేనేమ అంత బాగోనుర దాంట్లో నువ్వు అనుకుంటావుంట
కానీ నాకు అది కొంచెం ఇష్టం కొంచెం
అ ఫ్లాట్ అయిపోతుందా బోడి బోడి కనిపిస్తారు ఎప్పుడో ఎప్పుడో ఒకసారి బాగుంటది అది ఆ రోజు కొంచెం ఆయిలీగా ఉండింది స్కాల్పు ఈ మధ్య వెదర్ వల్ల ఎక్కువాయిల్ అయిపోతు నాకు నిన్న న్ తల్లో ఒక లైస్ వచ్చింది
ఆా
ఆ ఇలా దొరికింది ఏంద్రా ఇంత పెద్ద ఉంది అనుకుంటి
పిల్లో కోడ్ చేంజ్ చేయరా
అది గాలికొచ్చి పడింటుందంట
లోపలా లోపల అది పిల్లలు పెట్టిందనుకో మళ్ళీ నేను వచ్చి అడా బయటికి ఎడికన్నా పిలుచుకోను పోయి నేను ఇట్లా ఉతుక్కొని ఖర్చు పెట్టుకొని చూడల్లా అన్నీ ఇంగూ అందుకే పిల్లో చేంజ్ చేసి నీట్ గా షాంపూ ఏసి క్లీన్ చే చూడు నేను ఖచ్చితంగా ఏడుస్తా చూడు అడుగచ్చి కూర్చోని
లే నేను అసలు అంత అచ్చేంత వరకు చూసుకోను లే అంత చేసుకోను హు బ్లింక్ ఇట్ లో లైస్కోమ్ ఉంటే చూడాల్సిందే
అ ఆ బుజ్జి గూడా తిర్ల మళ్ళీ అలాగే చూస్తే రా ఇంగ ఖచ్చితంగా ఏడుస్తాది రోడ్లో కింద పడి ఉంటనండి
అదేం లే అంతేమీ రాదు అచ్చినా మా ఉష వాళ్ళ మమ్మీ ఎ ఎక్స్పర్ట్ దాంట్లో పోయి ఒక రోజు రెండు రోజులు ఉన్నానంటే అవి పీకి పడేస్త అన్ని
మళ్ళీ అందుకే ఫస్ట్ పిల్లోగా చేంజ్ చేసి
అవి గాలి ఎక్కువ ఉందిరా ఇప్పుడు ఐథింక్ వింది ఏ ఏ ఎక్కువ అంటే ఎక్కువ గాలి మేము హెయిర్ లీవ్ చేసుకుంటాం కదా అట్లా గాలికి వచ్చి పడు ఉంటాయని నాకు తెలుసు మా మమ్మీ కూడా చెప్పింది నిన్న చెప్పింటే ఒకటి ఒచ్చింది అని ఒకవేళ అది రాలే నీకేం అమెతో
ప్రశాంతంగా ఉంటావు నువ్వు లేకోకుంటే అది నాకు ఏం లే టెన్షన్ నేను పీస్ఫుల్ గా నేను అనంతపూర్ ఫ్లాట్ కు వచ్చేసిన ఆ సౌండ్ బాక్స్లు రెండు లేగాకుంటే ఏం పీస్ఫుల్ గా మాట్లాడుకుంటారు అండి
ఇప్పుడేమి పీసేగానే ఉంది కదా
అందుకే ఇంగ రాలేదా అంటే నేను ఇంగ కొంచెం ఉత్సాహం పెరుగుతా మామ్ మామయ్య సాలు దేవుడా బతికిస్తావని బేగగు లాస్ట్ టైమ్ నేను ఇడ అనంతపూర్ లో ఉన్నప్పుడు ఆ సీరియల్ సౌండ్లకి ఆ రీల్స్ సౌండ్లకి సచ్చీ పో మాకు సంబంధం లేదు
కొ నీకు ఆ బాధ లేదు
ప్రపంచంంలో ఎవర్ విన్న అంత కోపం రాలే ఫస్ట్ టైమ్ పైగా దట్టు గర్ల్ జుట్టు పట్టు
తర్వాత వచ్చినప్పుడు అప్పుడు బర్త్డే అయ్యిపోయినాక వచ్చినప్పుడు అయితే చూడుగలుతాము
ఏ నువ్వేం కిందికి పిలుచుకోని వస్తావ కిందికి పిలుచుకోనీ వస్తె ఏం జరగదు లెఫ్ట్ అండ్ రైట్ స్లాబ్స్ పట్ట పట్ట పట్ట పట్ట పట్ట పట్ట పడతాయి ఏంటమ్మ గింటమ్మ
ఎప్పుడైనా ఎప్పుడైనా మేము ఇట్లా బయటికి పోయినప్పుడు మీరు అట్లా బయటకి వచ్చినప్పుడు చూస్తే ఫర్ సపోజ్ ఫర్ సడన్లీ
ఫర్ సపోజ్ ఫర్ సడన్లీ యాక్సిడెంటల్లీ అవి ఏం లేవు పిల్చుకొని వచ్చేయి కిన్నికి సక్కదుని వాడు కిన్ని ఉంటారు. అ
అవసరలు లేదులే గాని
కూచుపెట్టి నీట్జం
తేజ్ బర్డేకి వస్తావ, బాహుబలి బర్డే కూడా వస్తావ?
అది చూద్దాం సెప్టెంబర్ నైన్త్ కదా సెప్టెంబర్ ఫోర్టీన్త్ వినాయకచవితి సో డెఫినెట్ ట్లీ రాలేనా
నైన్త్ ఏడా ఫైవ్ డేసు
ఆడ మళ్ళీ మనం వినాయక చవితికి లీవ్ పెట్టుకోవాలంటే ఇంట్లో ఒప్పించుకోలరా మళ్ళీ నైన్త్ నుంచి త్రీ డేస్ అంటే అట్లీస్ట్ అది లెవెన్త్ దా
అవ్
ఆ ఊనులే ఆడుగొచ్చి వెళ్లిపో వెళ్ళిపోవాలని ఇంకా మెడ పట్టుకొని వచ్చి నన్న ఈ ట్రైన్ లో విసురునవు
అట్లగాదు బే
ఆహా ఇంగే
మొన్న వచ్చినట్టు నైన్ నైన్త్ వచ్చేయి పొద్దున్నే అట్లా
ఉమ్
లేకపోతే ముందు రోజు ఈవినింగ్ అట్లా వచ్చేయి
హ
తర్వాత టెన్త్ వెళ్ళిపో లేపోతే నైన్త్ వెళ్ళిపో ఈవనింగ్ కాచిగూడకి లేపోతే టెన్ నైన్త్ వద్దులే